ఓకే దాన్ని టచ్ చేసి ఆఫ అయితుందిది
నవా
లేేరలు
ఆనే
మీ కొను పెన్నగొండ పోయించండి
మేము ఎప్పుడు చిన్నప్పుడు పోయింటిమండి ఇప్పుడు గుర్తు
పోయింటి మండి
ఆ అక్కడ ఏందండి ఫేమస్
అక్కడ వచ్చేసి ఇది టూరిస్ట్ ప్లేస్ అని ఒకటి ఉందండి అక్కడ పైన
అవునండి ఏముందండి స్వామ అండి
అది ఇంకా అక్కడ ఏం కట్టలేదు కడితే ఇకాన్ టెంపుల్ కడతారంట
అవు
మళ్ళీ ఇప్పుడు కొత్తగా శివాలయం ఉంటున్నారు
ఆ
అది బాగుందం చె
ఉ ఇంకా ఏందో కుంభకర్ణుడు ఉన్నాడుంట కదండి
ఏ సరేంటండి కుంభకర్ణుడు ఆ ఆ
ఆ
ఉమ్ చూడదానికి బాగుందండి ఉమ్
ఇంకా ఏమి వెళ్ళలేదండి
ే ధ కలం పోదాం అనుకుంటాన్నామ ఉ చూడాల ఉమ్ అవునండి అది కూడా కాఫీ తాయినరండి.
మీరు తాగారండి.
తాయినం
ఇంగా మీకి హీరో ఎవరండి ఇష్టం, మీ ఫేవరెట్ హీరో
ఇరో ఈరో ఎవరు లేేరంని.
అవునండి.
మీ కా అంని
మాకు ప్రభస్ అండి. ఎందో ఇవి వి యి యుద్ధం వల్ల అందరికి సిలిండర్ కూడా తొస్సాందంట
అవునండి అది నిజమేనాండి. కొందరు లేద అంటన్నారు.
ట్యాంక్ అయితే వచ్చిందంటండి. ఇండియాక కన్ నుండి ఇంగ మిగతావన్నీ రాలేదంటండి. మీ ఇంట్లో ఉందండి గ్యాసు
ఆ ఉన్నాదండి మయ్ మొన్నే బుక్ చేసుపొయ్
మాకు ఒకటే ఉంది అది అయిపోతే ఇంగా కష్టమండి.
హేం
ఇంగేమండి.
ఏం లేదండి మీరే చెప్పాల
పండక్కి ఎక్కడికెనా వెళ్తన్నారండి?
హు ప్రజెంట్ అయితే అదే అండి ధర్మస్థలం అనికొయిన్నం, బాబుకి ఎగ్జామ్స్ ఉన్నాయి అయిపోతే మీరెక్కడ వెళ్ళలేదండి.
వెళ్ళలే
హు
ఇక్కడే ఉన్నం. ఇంకా మీరెమైన్నా టూరి ప్లేస్ లు చూసున్నారండి.
అది కూడా బాగుంది.
హంపిలో శ్రీకృష్ణ దేవరాకి సంబంధించి ఉన్నాయం లేదండి
ప్లాన్ ఫందింది
ఆ
బాగుందండి ఈసారి మీరు ఎప్పుడైనా వెళ్తే వెళ్ళండి హంపి బాగు
ఆ వెళ్తాం అడి ఇంకా అండి ఏమి ఉంటే పప్పు చేసినారు
పర్లమ
అవునా పప్పు ఎట్లండి చేసేది
బ్యాలస్ హ పచ్చిమిరసాల వేసి ఆకులు వేసి టమెటాలు తెల్ల బాయి చిన్న పడు వేసే అండి కుక్కర్లో పెట్టేస్తాను
కుక్కర్లు పెట్టాలండి ఎన్నివి జిల్లా అండి
త్రి టు ఫోర్ అండి
ఇంకా తర్వాత మళ్ళా దదింపి రామేసి తరువాత వెళ్ళండి
అవునండి
అఓ మీ ఫేవరెట్ ఫుడ్ ఏందండి
సరే
ఆ
స్ీట అడి హట
రెండు అండి
వీట్లో వచ్చేసి పోవాలి
పోహానా
పోవా పోవా
కో పాలకు కువా
పాటలో వచ్చేసి చికెన్ అయినండి
చికెన్ చికెన్ంత అన్నిీ ఇష్టం అండి బిర్యానీనా
చెప్పండి కగా ఏదైనా పర్లేదు అన్న మీదే అండి ఒప్పం నన్ వెెజ్ ఏ లేద
నాన్ వెజ్ చికెనే అండి
స్వీట్
స్వీట్ కోవానే అండి నాక్ గుడ
ఇంకే మంది
ఫెస్టివల్కి డ్రెస్సెస్
రష్మిక విజయ్ దేవర్ కొండ గుడ పెళ్లైపోయిందండి
కు తెలుసాను
బాగా జరిగిందండి
ఫెస్టివల్కి డ్రెస్ తెచ్చుకోలేదా అండి
ఉన్నాయండి. అవే ఎస్కోవాలి ఇంగ మీరండి.
అవే ఉన్నయ్ అండి అవే
మ్ ఇదే మన పెద్ద ఫెస్టివల్ కాదు కాబట్టి
ఇదే అంది పెద్దది
అవును అవునండి అంటే ఇక్కడ అంత జరుపుకోరండి ఊరిని మామూలుగా జరుపుకుంటారు అక్కడ జ్యోతులు అంటే కదండి
ఆ ఈసారి ఏం లేదండి. లాస్ట్ టైం అయితే చేసింది
ఈసారి కూడా చేస్తన్నారంట మా ఫ్రెండ్ వాళ్ళు వస్త అన్నారంట అండి
అవునా అండి వివాస్ కాలనికా అండి
కాదండి హిందూపూర్
హిందూపూర్లో పల్లిలో చేస్తున్నారండి ముద్రేట్ పల్లి
అవునా అక్కడికేనేమండి వాల్ వస్త
కాలనీలో అయితే ఇంకా ఏం అప్డేట్ ఏం లేదు.
ఆ
సార్ లేద్ అనుకుంటా అండి వివర్స్ కాలనీలో ముదరేట్పల్లు అయితే ఉన్నాయండి అ
అవునా ఇంకా పండగ్కి ఏమేం చేస్తారండి వంటలు
పండకి హోలి గదండీ ఉప్పు అన్నం వంకాయ చితన్నం
ఉ
పెసర్ ల్ గల్
కొంచం ఊగా పచ్చడి జేయరండి
అది చేస్తామండి
ఎట్లా చేసారండి ఎట్లా అందరు చేసినట్ నీళ్ళు ఏసి చెస్తారా
ఊమ్ అట్లే అట్లే లేదు కానీ అండి వేపువు మామిడికాయి
అ
బెల్లం పొప్పులు
ఉ
చింత పండను అయిదే అ
ఊమ్
మీరు అండి
మేము అట్లేండి ఒక్కో రైస్ చెమ్ములు చెమ్ములు నీళ్ళు
నీళ్ళు పోస్తారు అందుకే నీళ్ళు పోసేలేదు మామూలుగా అట్లే ఆ ఎన్
ఇకేమండి
ఏం చెపాలండి
అది అనగా నువ్వు అ బాగుందండి
అవు బాగుందం సినిమా అంత చూడండి మీరు అం అంతా కామీడే సినిమా ఉ నవీన్ పొలశెట్టి అండీ
ఈసారి చూడాలండి
చూడండి సినిమా బాగుం
మరి
రాజసబ్ చూసినారా అండి
లేదండి చూ లేదు
ఊ
అదేం బాలేదంట అంటే అందరు ఇంగ చులేదాని
సరు
ఆ అంతే ఏం బాగాలేదంతే
ఆ బాగలేదండి స్టోరీ ఏం లేదండి అంతగా
హు హు ఇంకా ఖాళీ సమయాల్లో ఏం చేస్తాంటరూ అండి
ఐరన్ చేస్తామండి బట్టలు ఇంకా ఆ బట్టలు ఐరన్ ఇంకా శారీస్ ఉంటే శారీస్
ఇంకా మిషన్ కూడా కూడుతార
కూడ్తామండి ఎవరు ఉంటే
ఆ
కె
మీరు బాగా చేసివోన్ వంట ఎందండి
సాంబార్ అండి
సాంబార్
ఇంకా సినిమా హాల్ కి ఎట్లా పోతాంటారండి.
హు వెళ్ళొస్తాం అండి మొన్న అఖండ పోయ అఖండ
అఖండ బాగుంది కదా అండి అది మేము లాస్ట్ సినిమా అమరన్
అమరన్
ఇంగ అదే నండి లాస్ట్ ఇంగ పిల్ళల ఎప్పటి నుడి
మేము అది టీవీ లోనే చూసినం అండి హాల్ కేం పోలేందండి.
- ఇంగ మీ ఊర్లో ఫేమస్ బాగా జరిగే పండగలు ఏంటి అండి
ఏమండి.
మీ ఊర్లో జరిగే పండగలు
అదే అండి గది
ఇంగ
ఇంకా వినాయక చవితి అండి టౌన్ లో అయితే వినాయక చవితి బాగా జరుగుతుందండి.
ఆ
అన్ని ఊర్లకంటే హిందూపూర్ వినాయక చవితి బెస్ట్
అవునండి
అ
హ
డీజెల్ గానీ ఏదన్నా పెట్టేద
అన్నిీ బాగా చేే
అన్ని బాగా చేశాడు అండి
పెద్ద పెద్ద విగ్రహాల
చ ఆ పెద్ద పండి చనా
ఎన్ని అండి ఒక పది అడుగుల
ఎక్కువే ఉంటుందండి
ఆ
ఆ హిందూస్ టౌన్ లో ఫేమస్ వచ్చేసి అండి గరడీగా అనేసి
గారిడి గణేష్ ఆ
అవునా
అంతే
ే గమేష్ అప్ప అండి అది పేరు అట్లా వచ్చిందని నాక అంత తెలిదు
సరే అండి మీ టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు
ఓకే అండి థ్యాంక్స్ అండి
ట ఎగజట్లీ